హలో.
ఆహ్ విన్పిస్తుందా అండి.
వినిపిస్తుంది చెప్పండి.
ఏం చేస్తున్నారండి తిన్నారా.
ఆహ్ లేదండి తినలేదు.
అవునా మీ అమ్మ వాళ్ళు మీ అన్నయ్య ఇంకా అందరు ఏం చేస్తున్నారండి మీ కుటుంబం. అందరూ.
ఏం చేయట్లేదు మా అమ్మ అన్నం కూర వండుతుంది.
అవునా ఏమి కూర వండుతుందండి.
చికెన్ అండి.
ఉమ్ ఉమ్ చికెన్ వండుతుందా. మీరు చికన్ తింటారండి బాగా పిస్ పిస్. ఉమ్ మీరు బాగా తింటారా అండి చికెన్.
తింటానండి.
మీరు ఏ ఆటలు బాగా ఆడుతారండి హలో హలో ఉన్నారా అండి హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తలేదండి ఎటు ఏళ్లారు హలో హలో
లో
హలో ఆ మీరు మీరు కొంచెం పక్కకు రండి సిగ్నల్ సరిగ్గా వినిపిస్తాలేదు